ఏంది ఏం ఏం చేస్తానవు సెవన్ ఫైవ్
ఏం లేదు ఉత్తిగని నా
హు హు తిన్నవా బానే వచ్చినాయి ఆట బాగా వచ్చి
తిన్న నువ్వు తిన్నావా
ఆ తిన్న ఏదో మరి ఆమంతరాలే అన్నయ్య నాకు ఫస్ట్ వచ్చింది ఓయ్ నీకు నాకు తేడా ఏమున్నది చెప్పు ఏం చే ఇత్తన్నావు
ఏం లేదు ఒట్టిగానే కూర్చున్న అడా ఏంచేస్తనవ్
ఏం లే తానమ్ చేసి వచ్చినా ఇప్పుడే
హుహు తిన్నావా
తిన్న నువ్వు తిన్నావా
తిన్న ఏం కర్రీ
సాంబార్ వేసుకొని తిన్న కాలీఫ్లవర్ పెట్టిల్లు మనకు పోదు ఆది
అవునా
స్
సాంబార్ మంచిగా ఉన్నదా మరి
ఉంటది అట్లానే అదే చెప్
హ్ హ్ మార్నింగ్ స్నానం చేయలే మరి ఇప్పుడు ఎందుకు చేసినవు.
ఏడ నిద్ర పడుతలేదు.
ఆహా ఇకేం చేస్త ఏం లే పండు కున్న. మీ ఫ్రెండ్స్ ఏం చేస్తాన్లు
ఏం లే ఏం లే ఫోన్ చూస్తున్నార ఎవరిదీ వాళ్ళు రాసుకుంటరు కొంతమంది
హ్ హ్మ్ రికార్డ్స్ ఇచ్చిల్లా
ఇయ్యలే ఇంకా ఇత్తరు కావచ్చు టూ హండ్రెడ్ పెట్టి తెచ్చుకోవా
వాళ్ళే పెడతారా పిడిఎఫ్ లో మీరు పోయి సర్చ్ చేయాలా
పెడ్తరు వాళ్ళే రాయాలిగ మీ మమ్మీ వాల్ ఏం చెత్తన్లు
ఎం లే మమ్మీ వాళ్ళు ఇద్దరు డాడీ ఏమో రాస్ కుంటాడు.
హ్ మ్ మీ తమ్ముడు ఏ క్లాస్
మా తమ్ముడు నైన్త్ మీ చెల్లె టెన్త్ కదా ప్పుడు
ఆ టెన్త్
మ్ హ్ ఎగ్జామ్స్ సాట్ సాటర్డే నుంచే కదా
అవును సాధుతే అనాలే
పోయి తాన్నవా మరి
ఓ అలాగలా నువ్వు పోతలే
పోత
ఎప్పుడు పోతానవ్వు
ఏమో మండే పోదాం అనుకుంటాన్న
మ్ హ్
నువ్వు
నేను సండే అయిన మండే అయిన అయితది
ఎవలన్న ఒత్తరా
ఎవరు ఉన్నారు వచ్చాసి సెల్ఫ్ హౌటింగ్ ఇక్కడ అంకుల్ ఉన్నడు అంకుల్ ఒత్తడ్ కావొచ్చు ఒత్తే
ఓకే నేనా మీ ఫ్రెండ్స్ గుడా ఒత్తరా
అందరం కలిసే పోతం ఇగ ఇంకా చెప్పాలే
ఎంకేమున్నది. ఏం చేత్తన్లు ఎ పని ఏం పనులు నడుస్తున్నాయి మీ ఊర్ల
ఏ ఉన్నది మొక్కజొన్న యేసినము
కోతులు అత్తాన్నయా
ఓత్తయి.
కావాలి ఉంటాన్ల మరి
ఆ మా డాడీ ఉంటాడొచ్చు
మరి షాప్ కి ఎవరు పోతారు
అది చూసి తింటాడు
మ్మ్ ఇంకా చీర పెట్టిర్ర చీర పెట్టిర్రా
ఏ మా సైడ్ ఆయన్ని ఉండవు గింజలే వేసుకుంటూ పోతారు
ఆహా అయినయా మరి కంకులు
కాలే కావచ్చు వచ్చా ఇంకా
ఇంకా ఆలే అయి ఉండొచ్చు
ఏమోఇంటికి పోతే తెలుత్తది
మొన్న నేను పోయినప్పుడే అయినాయి మా కంకులు
అవున అయితే ఎత్తగావచ్చు మరి తినాలిగా పోయి మంచిగా
మ్మ్ మీ ఆయనకు మొత్తం కంకుల మీద పడుడేనా
మ్మ్
నువ్ షాపింగ్ చేతన్నావా మరే ఉగాదికి
ఏమో ఏం షాపింగ్ పైసలు లేవ్ నువ్వు చేత్తున్నావా
ఏ ఆసత్తా
మ్మ్ పైసలు ఉంటే కొనుక్కొని పోతాం లేకపోతే లే
కు వైపు బ్లేజర్ కూడా వాల్లె అంట ఇత్తర
అదొకటి ఉంది కాలేజ్ కు మాకు కూడా ఉన్నాది
ఏవి యబ్ లలేజర్ కొనపుంట ఉన్నాం పైసలు కూడా అయిపోతయి ఏ మళ్ళ ఇట్లనే సేవాలి
ఆ ఆది కూడా కరెక్ట్
ఏవైనాని అడుగదాం అనుకున్నా ఏ వాళ్ళు వేసుకున్న మనం వేసుకుంటేంట
మ్మ్
అందుకే బయటప్పుడు అనుకునిద అనుకుంటాను
నేను కూడా కొనుక్కోవాలి ఇంకా
చెప్పాల నువ్వే స్టడీ అవర్ లేదా ఈరోజు
ఉన్నా పయేశ వచ్చినాం
నైన్ వరకెనా
మ్మ్ నైన్ వరకే మా క్లాస్లో ఫ్యాన్లు లేవు గోరంగా ఉడక పొత్తంది సప్పడి అయితే పైకి వచ్చ
ఏమ్ అనరా మరి
కంప్లైంట్ ఇచ్చిన్లు గనీ వాళ్ళు
మ్మ్ అయితే నమస్తే యేళ్ళవచ్చు
ఇలా ఆఫ్ ఆఫ్ అయిపోయింది ఇంకా ఆఫ్ ఉన్నది
హ్మ్ హు స్టార్ట్ చేసినవా ప్రిపరేషన్
ఏడ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అయితాంది కానీ ఇగ వన్ మంత్మే ఎగ్జామ్స్కి భయం అయితాంది
ఊ హు
మ్మ్
నీ చిన్నమ్మా నీకి భయం ఎందుకు
ఆ నేనెమన్నా పైనుంచి దిగి ఒచ్చిన్నా
ఆ
అట్లా ఎట్ల
వత్తాయి మీకు
ఉ అట్లయితే బోర్డులు ఎక్కేదాన్నీ ఆ కాలేజ్ బోర్డులు ఎక్కేదాన్నీ
ఈ సార్ ఎక్కలే కావచ్చు నెక్స్ట్ సార్ ఎక్కుతవ్ కావచ్చు చెప్పాలేం
మ్మ్ ఇవన్నీ పాస్ అయితే చాలు
హ్మ్ హు బయట అసలు చదువుతవ మరి నెక్స్ట్ ఇయర్
ఏమో పోదాం అంటం గాని ఏమైతదో ఫుడ్ అసల్ మంచిగుంటలే ఇడ నువు వత్తవ
మ్ వత్త
మ్మ్ పోదాం మరీ
మీ ఫ్రెండ్స్ వత్తర్ అట్నా
ఆ వత్తరు
అందరికీ పేషన్స్ ఒప్పుకున్
నొప్పి యాలిగా తప్పదు ఆ
మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా నెక్స్ట్
ఇగ పేరెంట్స్ నీ అడగాలె బతిలాడాలె
ఒప్పుకోరా
ఒప్పుకుంటూ గీట్లా చెప్తే అందరు ఓత్తాళ్ళు బయట కంటే ఒప్పు ఉంటారు ఇగ
హ్మ్ హు
ఉ నువ్వు అడుగుతావా మరి
మాది మేము పోతా అంటే ఇప్పుడు కూడా పంపిత్తరు
మ్మ్ ఇంకేంది మరి
నేను ఫస్టే అడిగినప్పుడు పో త అయిపోనీ ఏ బయట హాస్టల్లో ఎవరుంటారు అని
పకుత్ మళ్లీ నెక్స్ట్ ఏజ్
పక్క అచ్చుడే
మ్మ్ మీ తమ్ముడు మంచిగా వత్తాడ మరి
మంచిగనే చదువుతాడు ఆయనకేంది
తింటా పరా హ్మ్
ఆయనేమన్నానాలన్నా కూడా పెద్ద కష్టం
అంతేనా నీ మాట ఇంటాడా మరి
ఇక అప్పుడప్పుడు వింటాడు అప్పుడప్పుడు ఈనడు
ఉ చెప్తావా మరి ఇట్లా చదువు ఎట్లా చదువు అని
నాదంట పెద్ద ఏమి ఎక్స్పీరియన్స్ నేను చెప్పిన మాట అస్సలు వినడు
ఉంతేనా
మరి ఎట్లా చదవాలనో నాకు తెలుసు అంటారు
హు హు నువ్వు చెప్పవిగా
మావత్ నేను చెప్పిన కూడా పట్టించుకోడాయన
హమ్
క్లాస్ లో చెప్పిన క్లాస్ లో చెప్పినప్పుడు వింటాడు మళ్ళా ఏదో ఇంటికి వచ్చా అట్లనే బుక్ పడతాడు అటు ఇటు చూస్తాడు కతం ఆడికి పోయి పోస్తాడు బైకి బై వత్తయ్
అంతే
చి నా గట్ల అత్తే అయిపో అని నేను
ఉమ్ ఏంది ఒకరు మైండ్ ఒకరి లాగా ఉంటది
నేను చిన్నప్పటి నుంచి అంతే ఇంకా
అదే అదే ఒకరు అయినా ఇంట్లో ఒకరు అట్లుంటారు ఒకరు ఎట్లుంటరు లే
ఇంకా మీ తమ్ముడు ఏం చేస్తాండు
మా తమ్ముడు ఏంది ఫిఫ్త్ క్లాస్ వాడు చిన్న పోరడే హ్మ్
వా హాస్టల్ పూర్ట పెడతారా
ఎక్కడ కూల్ వాటర్ ఫిరిజే కరాబ్ అయింది
కంప్లట్వలారే
ఇత్త వాళ్ళు విడవటించుకుంటారు అంతా సోదిగాళ్ళు ఉన్నారు
మరి ఎట్లా
గట్లనే అడ్జస్ట్ అయితాన ఈ ఒక్క నెలనే కదా అనేసి
ఊ హు హు ఏంటికాన్నాయి ఉంటి పోతే అతుగుతరు అని
ఆ ఇంటి పోతేద అగుతుంది
ఉందా మీకు ఫ్రిడ్జే
లేదు కొనాలి ఈ సార్ ఏమైందో
అయ పార్టీ లేదా పుష్పా
ఉ ఉంది